హలో అండి నమస్తే
నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
తిన్నారా అండి
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నానండి మనం ఇప్పుడు స్కూల్ లైఫ్ గురించి మాట్లాడుకుందా మా అండి
ఆ సరే అండి
ఆ మీ చిన్ననాటి అంటే నేను చిన్న ఉన్నప్పుడయితే స్కూల్ లైఫ్ స్టా చాలా ఎంజాయ్ చేశానండి అంటే నా స్కూల్ లైఫ్ బాగుండేదండి అంటే పెద్ద ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది. చిన్నప్పుడు అంటే తల తిసానో అంత క్లోజ్ స్టూడెంట్ అన్నమాట నాకు స్కూల్ లైఫ్ చాలా నేర్పించిందండి క్రమశిక్షణ ఉండడము టైమ్ టు టైమ్ లేవ లేవడం అంటే ఒక మాది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ నేను చాలా బాగా చదువుకున్నానుఅండి కాబట్టి నా అంతటి నేను చదువుకొని పాస్ అవడం వల్ల ఇంకేంటిదంటే నాకు ఇంకా క్రమశిక్షణ ఎక్కువ అలవాటు అయిపోయింది అంటే మార్నింగ్ ఫైవ్ కెల్లి ట్యూషన్స్ కి వెళ్లడం స్కూల్ కి వెళ్లడం ఇంటికి రావడం ఒక్కోసారి మా మమ్మీ లేవ్వకపోయినా నా అంతటి నేను లేచి రెడీ అయి వెళ్లేదాని అన్నట్టు స్కూల్ స్కూల్ లైఫ్ ఏంటంటే ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసు కునే వాళ్ళు అందరము మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటిక వెళ్ళడము కలిసి ఆడుకోవడం మో హోంవర్క కలిసి చేసుకోవడం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం నా స్కూల్ లైఫ్ లో అంటే స్వీట్ మెమ మెమోరీస్ చాలా ఉన్నాయండి మీకు ఉన్నాయండి అలా
ప్రస్తుతం అది ప్రైవేట్ స్కూల్ అన్నమాట సో అంత స్ట్రిక్ట్ గా ఏం చెప్పేవాళ్ళు కాదు జస్ట్ నేర్పిచ్చి వచ్చేవాళ్లు ఇంకా ట్యూషన్ కి వెళ్లే వాళ్ళము అంటే హాస్టల్ కాదు తే ఆ టెన్త్ వరకు మళ్ళీ కరోనా వచ్చేసింది మేమ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు తర్వాత ఇంక ఇంటర్ కూడా ఆ ఇంకా ఇంటర్ కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము తర్వాత మళ్ళీ బీటెక్కిి హాస్టల్ జాయిన్ అయిపోయాము.
ఉహు
అంత స్ట్రిక్ట్ గా ఏం జరగలేదు క్రమశిక్షణ అంటే ఇంక‌ ఇంట్లో వాళ్ళు నేర్పించారు. కు స్కూల్లో ఏమైతే అంత స్ట్రిక్ట్ గా ఏం జరిగేది. కదా అంటే ఇంక తెలిసిందే కదా ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళ శాలరీ కోసం వస్తారు. ఏదో చెప్తారో వెళ్
అవును ఎందుకంటే ఇప్పుడు పాఠశాల జీవితం అనేది మనకు ముఖ్యం అండి అది చాలా ముఖ్యమైన దశ మళ్ళు తీపి జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి స్కూల్ ల చిన్నప్పుడు అంటే ఆడుకునేటివి అల్లరి వేసేటివి సార్ దెబ్బలు తినేవి మనకు విద్యా క్రమ శిక్షణ మంచి అలవాట్లు సామాజిక విలువలు ఇట్లా కొన్ని కొన్ని అప్పుడప్పుడు పిక్నిక్స్ గానీ పవిత్ర స్థలాాలకు కూడా తీసుకెళ్త ఉంటారు కదండి మన సార్లు వాళ్ళు అవి మన భవిష్యత్తుకు పునాది ఇస్తే అని నే అనుకుంటా అందుకే పాఠశాలను ఒక విద్యాలయం అని గౌరవంగా పిలుస్తారు. అంటే పాఠా పాఠశాలంటే గుడితోని సమానం అని మన సార్లుందరూ మనకి ఎప్పుడుూ నేర్పిస్తూ ఉంటారు కదండి మనం గుడిలాగా భావిస్తాం చెప్పులు కూడా మళ్ళీ మా క్లాస్ రూమ్ లో బయటచు వెళ్ళే వాళ్ళం ఎందుకంటే పాఠశాల గుడి లోపలికి వేసుకురావద్దని మా సార్ చెప్పేవాళ్ళు
మీకు బాగుందండి మరి మా కళ అంత స్ట్రిక్ట్ గా ఏమి ఉండేది కాదు కాకపోతే ట్రిప్ సర్ గుళ్ళకి తీసుకొనిపోయారు ఒక గుడికి తీసుకెళ్లారు గ్లాస్ లో అందరిని మరి అలా ఏం నేర్పించిలేదు కానీ ఉండేది. బాగుండేది మరి అంత వదిలేసే వాళ్ళ కాదు డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు ఇంకా బాగా ప్రేయర్ చేపించేవారు పొద్దున్నే
హు ఎర్లీ మార్నింగ్ ప్రే ఉంటుంది మాకు కూడా అవును చెప్పులు వదిలేసి పక్కకి ప్రేర్ చేస్ నిలబడలని చెప్పేవాళ్ళు మళ్ళీ రిబ్బన్స్ వేసుకు రావాలి టైలు షూస్లు అన్ని అన్ని వేసుకుని రావాలి రిబ్బెన్స్ ఖచ్చితంగా హెయిర్ గ్లూజ్ వేసుకురావద్దు ఇప్పుడు ఓకేనా అండి
ఆ అవును మాకు కూడా అలాగే అంటే వీక్లీ వన్స్ ఆ ఇప్పుడు ఓకే
మాకేంటిదండి
వీక్లీ వన్స్ మాత్రమే మాకు అప్పుడు యూనిఫార్ ఫా ఉండది ఇంకా డైలీ యూనిఫామ్ వేసుకొని వెళ్ళే వాళ్ళం
అవును మాకు కూడా ఒక్క రోజు ఆ అది సివిల్ డ్రెస్ అని ఉండేదండి తర్వాత ఏంటంటే ఫైవ్ డేస్ యూనిఫార్మ్స్ ఏ అండి ఇక మళ్ళీ మా ఏంటంటే త్రీ డేస్ ఒ కలర్ ఇ వేవాళ్ళు నవవు ఇట్లా డ్రెస్ ఇంకా త్రీ డేస్ ఇంకొక డ్రెస్ మళ్ళీ తర్వాత ఆ డ్రెస్ మళ్ళీ రిబన్స్ కూడా కరెక్ట్ డైలీ వేసుకురావాలి మళ్ళీ తర్వాత అన్ని క్రమశిక్షణగా ఉండేవని చెప్పేవాళ్ళు
మాకు ఫోర్ డేస్ ఒక యూనిఫామ్ ఉండేది వన్ డే మాత్రం ఒక యూనిఫామ్ ఇంకా వన్ డే సివిల్ డ్రెస్
ఉమ్
సండేస్ మాత్రం హాలిడేస్ వచ్చేవి సండే అప్పుడు ఇప్పుడు వర్కింగ్ సాటర్డే వర్కింగ్ డే ఉండేది కానీ ఇప్పుడు మాకు సాటర్డేస్ హాలిడేస్
అవునా మాకేంటంటే ఇంటి నుంచి బయటకు వస్తే ఏదో కొత్త ప్రపంచంలో చూసినట్టు అనిపించేసి నప్పుడు. తర్వాత పాఠశ ఆ హలో వి విన్పిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుందా అండి సరిగ్గా
వినిపిస్తుంది కానీ కట్ కట్ అవుతుంది.
ఒక్క నిమిషం, అంటే నేను మా మమ్మీ శ్ర ఇప్పుడు ఓకేనా అండి మా మమ్మీ శబ్దం చేస్తుంది చే ఆ వినిపిస్తుందా అండి ఇప్పుడు. హలో! హలో! అండి హలో వినిపిస్తుందా అండి. వినిపిస్తుందా అండి హలో! హలో! అండి.
వినిపించట్లేదు మీ
ఇప్పుడు ఓకేనా అండి
ఇప్పుడు ఓకే ఇప్పుడు చెప్పండి ఇంతసేపు సైలెంట్గా ఉన్నారా?
ఆహా! లేదండి హలో హలో అంటున్నాను బట్ మీరు మాట్లాడట్లేదు.
లేదు. నేను అదే హలో హలో అని చూస్తా ఉన్నాను. మీకు వాయిస్ కట్ అయింది అక్కడ
అంటే ఇప్పుడు మాట్లాడదామా అండి. ఆ తిన్నానండి మా మమ్మీ కొంచెం గిన్నెల శబ్దం చేస్తుంది. అయితే చేయొద్దు అని చెప్పేసి వచ్చేసరికి మీకు ఇట్లా కట్ అయిపోయింది కావచ్చు వాయిస్. తనకిక వాయిస్ వినిపించొద్దు అని చెప్పి నేను పా పప్పు బీరకాయ అండి మీరు
మేము అన్నం పప్పే అండి. మేము ఇక్కడ ఇంటర్న్షిప్ క వచ్చినాము.
అవునా మన ఇంకా పాఠశాల్లో చెప్పాలి ఓకే
ఇక ఇంటర్న్షిప్ కన్నా వచ్చున్నాం టూ మంత్స్ ట్రైనింగ్ చెప్తారు.
అవునవును ఇంటర్న్షిప్ తీసుకుంటే అది సర్టిఫికెట్ వస్తే బాగుంటుంది అని ఫ్యూచర్ ఉ చెప్తారు కదాండి. మళ్ళీ పాఠశాలలో ఉమ్ పాఠశాల గురించి చెప్తామా అండి కాసేపు
ఆ సరే
పాఠశాలలో ప్రతిరోజు మాకు ప్రార్థనతో ఉ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ ప్రార్థనలో కూడా మేమేమన్నా నల్ల తీస్తే మాసార్లు తిట్టే వాళ్ళు. ఇక అల్లరి చేయొద్దు కరెక్ట్ ఉండాలి స్ట్రట్ అంటే స్ట్రయిట్ గా నిల్చోవాలి ప్రార్థనా సమయం లో ఏకాగ్రతతో ఉండాలి విద్యార్థులందరూ లైన్ గా వాళ్ళ క్లాస్ కి వెళ్ళాలి. మళ్ళీ తెలుగు, హిందీ ఇంగ్లీష్, సోషల్, సైన్స్ అని మాకు ఐదు పీరియడ్స్ లైన్ గా ఉండేవి. ఒక్కొక్కసార్ వచ్చి ఒక్కొక్కటి చెప్పి వెళ్ళే వాళ్ళన్నమాట. ఇంకా మళ్ళీ అనంతరం ఏంటిదంటే ఈ విషయాలన్నీ జ్ఞా జ్ఞానాన్ని పెంచుతాయి మనకు ఇంకా పాఠశాల జీవితం కేవలం చదువులకే కాకుండా, మేము డైలీ డ్యాన్స్ క్లాస్ అండి ఆగస్ట్ ట్వంటీసిక్త్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంటీ సిక్స్ కి మేము ఎప్పుడూ స్కూళ్ళలో హా
వాళ్ళే నేర్పిస్తారా మీరు నేర్చుకుంటారా
అంటే కొందరు డ్యాన్స్ క్లాస్ కి వెళ్ళే వాళ్ళు అమ్మాయిలు వాళ్ళు వచ్చి మాకు ఒక సాంగ్ మీద డ్యాన్స్ చెప్తే మేం నేర్చుకోని వేసేవాళ్ళం నేను నర్సరీ నుంచి వేసేదాన్ని అండీ ప్రతి ఇయరు మళ్లి డెకరేషన్ అండి మల్ డెక్ డెకరేషన్ అంటే ఏ క్లాస్లో ఎంత అందంగా డెకరేషన్ చేస్తే వాళ్ళ క్లాస్ కి ప్రైజ్ వస్తుంది వచ్చేది మాకు ఎప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళే మస్తు డెకరేషన్ సూపర్ చేసే వాళ్ళు ఇగ వాళ్ళకి ప్రైజ్ వచ్చేది ప్రతిసారి నేను డెకరేషన్స్
మాకు ప్రైజెస్ ప్రైజెస్ ఏమి ఇవ్వరు కానీ మాకు అంటే ఎవరి క్లాసెస్ వాళ్ళు వాళ్లే డెకరేట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఇంకా మేమే డకరేట్ చేసుకునే వాళ్ళం క్లాస్ లో ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి ఫండ్స్ వేసుకొని తీసుకొని చేసుకునేవాళ్ళం
అవును మా సార్ కి ఒకసారి అన్ని క్లాస్ లలో డెకరేషన్ చేస్తాను మా క్లాస్ లో బాగానే ఉంది కదా ఇంకా చెయ్య వద్దులేండి అని చెప్పే సార్ అంటే అప్పుడు మా క్లాస్ బాయ్స్ మొత్తం డెకరేషన్ అంతా పీకేసి సార్ బ డెకరేషన్ పాడైపోయింది మేం చేస్తాం అని చెప్పేసి ఆ రోజు సార్ ఇది నచ్చలేదా సరే వేరేది చేసుకుంటారా అందుకే ఇవన్నీ తీసేసి ఇలా సరే చేసుకోండి అని మా సార్ పాపం ఆ రోజు ఎంత నెమ్మదిగా చెప్పిండు అంటే మేము అల్లరి చేసినాం బట్ మా సార్ ఏంటిది అంటే వీళ్ళకి ఇంకోటి డెకరేషన్ చేయాలి అని ఉన్నది ఇది నచ్చలేదు ఆ అంటే మేము ఇది రాకముందు మా సీనియర్స్ డెకరేషన్ చేసి సార్ ఈసారి మేం చేసుకుంటాం మా క్లాస్ ను అని చెప్తే సరే చేసుకోండి అని చెప్పి చెప్పేసి మళ్ళీ అందరితోని మనీ ది మనీజామ్ చేసి మేమే డెకరేషన్ చేసుకొని అప్పుడు మళ్ళీ ప్రైజ్ తీసుకున్నాం ఇగ
సార్ వాళ్ళు ఇంకా కొంతమంది కోప్పడే వాళ్ళు ఉంటారు అరిచే వాళ్ళు ఉంటారు ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు బా మాట్లాడుతారు
అవును మా సైన్స్ సార్ కి అసలు కోపమే రాకపోయేది ఎంత అల్లరి చేసినా గాని ఏమైంది అని ఇట్లా తిరిగి చూసేవాడు తప్ప ఏం అనకపోడు ఆ సార్ అంతా మంచి వాళ్ళు మళ్ళా పాఠశాలలో ఏర్పడే స్నేహాలు అనేటివి మనకు జీవితాంతం ఉంది ఉంటాయి అండీ వాళ్ళతోని కలిసి చదవడం ఆడుకోవడం పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడం అవన్నీ ప్రేమ మళ్ళ సహాయం ఉంటది ఒకరికొకరికి గౌరవం ఉంటది కష్టకాలంలో ఎప్పుడు తోడుండేది అంటే ఓన్లీ స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే మాత్రమే ఉంటారండి ఒక్కసారి కలిసిండంటే ఎందుకంటే వాళ్ళకి మనకు టెన్ ఇయర్స్ ఉంటది కదండి వాళ్ళకి మనకి పెద్ద బాండింగ్ అదే ఇంటర్ డిగ్రీ అంటే టూ త్రీ ఇయర్సు
అది కాక ఆ ఏజ్ లో బాగా మంచిగా ఆలోచిస్తారు ఇంకా పెద్దగయ్యే కొద్ది అది బాగా సెల్ఫిష్ అయిపోతారు ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా చెప్పుకోవాలన్నా అంటే చిన్న వయసు అసలు ఏంటంటే బాగా తెలియని తత్వం అంటే ఎక్కువ కుళ్ళు కుతంత్రం అవన్నీ ఉండదు కానీ కాలేజెస్ కి వచ్చేసే పాటికి మొత్తం అలాగే ఉంటుంది ఉంటుంది అందరు చాలా సెల్ఫిష్ గా ఉంటారు ఆలోచించడంలో
అవును ఒక జాబ్ ఆపర్చునిటీ చెప్పాలంటే కూడా వంద సార్లు ఆలోచిస్తారు ఈమె కు చెప్పాల్ల వద్ద వద్ద ఈమె ఎక్కడ బాగు పడిపోతుందో అని వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఉంటే ఏదో ఏదో స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్ నాకేదో హెల్ప్ అంటే కాలేజ్ లో ఆదుకున్న ఫ్రెండ్ నాకేదో హెల్ప్ చేస్ అనుకుంటే వాళ్ళు ఏంటిదంటే ఆల్మోస్ట్ వాళ్ళకు నచ్చితే చెప్తారు లేకపోతే ఏదో అన్నట్టు మనల్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పోతారు అన్నమాట అది స్కూల్ ఫ్రెండ్స్ నీకేం కావాలో చెప్పు నేనేం చేస్తా కావాలంటే ఈ వర్క్ నేను చేసి పెడతా
బాగా అప్పట్లో ప్రాజెక్ట్ వర్క్స్ అవి కూడా బాగా కలిసి చేసుకునే వాళ్ళం
కొందరు ఫ్రెండ్స్ అయితే హోం వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు మేడం కొడతా అంటే మేడం రాలేదు ఈ బుక్ ఇ తీసుకొని నా వర్క్ తీసుకొని దాన్ని పెట్టి చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది క్లాస్ క వెళ్ళిన వెంటనే ఎవరెవరు హోంవర్క్ రాకపోతుదో వాళ్లందర్ది తీసుకొని వా వర్క్ చేసి ఆమెకు రాయడం అంటే చాలా ఇష్ ఇష్టం ఉండేది మా ఫ్రెండ్ కి ఆమె ఏం చేసేది ఎవరెవరూ హోమ్ వర్క్ రాయలేదు రాసిస్తావా అని చెప్తే సరేదండి నేను రాసిస్తా అని మేడమ్ వచ్చేలోపు రాసి కంప్లీట్ చేసి ఇచ్చేది అది భలే గమ్ మళ్ళీ ఏంటం టే వాళ్ళు హోంవర్క్ చేయకపో పోతే కూడా నేను చేసినా నేను ఇవాళ రాను ఈ ఈ వర్క్ తీసుకెళ్ళి మేడం చూపించి నీ వర్క్ అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు వాళ్ళు అప్పుడు స్నేహాలు కల్మషం లేని అండి డిగ్రీ ఇంటర్ అంటే
ఫుల్ సెల్ఫిష్ మధ్యలో ఉంటాం అసలు అన్ని స్వార్థంగా వాళ్ళకే వచ్చేయాలి వాళ్ళకే ఎక్కువ చేయాలి అన్నా దాంట్లో ఉంటారు
అవును వాళ్ళకి ఏంటిదంటే మేమే బతకాలి అది ఎందు కాలం అండి ఒక మహా అయితే ఇరవై వేల సాలరీ వస్తది అది మన పాకెట్ మనీ కే సరి పోతది మనమేం దాంతో పెద్ద పెద్ద బిల్డింగ్ ఏం కట్టాం కదా
అది చెప్పడానికి ఫీల్ అయిపోతాన్నది ఇప్పుడు మేము ఇక్కడికి ఫోర్టీన్ మెంబర్స్ కలిసి వ చ్చాం అనమాట
ఉ
ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండదు ఒక బాండింగ్ లేదు ఏం లేదు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ చెప్ చెప్పట్లేదు
వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో అని ఒక సెల్ఫిష్నెస్ అదే స్కూల్ ఫ్రెండ్స్ అట్లు ఉండార నీకేం కావాలి చెప్పు ఎక్కడికి వెళ్ళాం చెప్పు ఎంత కావాలి చెప్పు అన్నట్టు బాగా వాళ్ళు ఉక్మనతోని ఈ బాండింగ్ బాగుంటది ఎగ్జామ్స్ టైమ్ లో కూడా మీ సార్ ఇంత తిట్టని సరే చూసుకో కో రాసుకోని ఇచ్చేస్తా ఉండేవాళ్ళు నేను క్లేవర్స్ స్టూడెంట్ అయ్యేసరికి మా క్లాస్ మా మేన్క కూర్చున్న నా ఫ్రెండ్ ఎప్పుడు మొత్తం దంట్లో కాపీ కొడితే ఒక రోజు మా సారు కూడా తిట్టిండు ఆమెకిని ఆమె నీకు ఏమిస్తాంది నువ్వుందుకట్లా ఆమెకు అన్ని చూపిస్తాన్నా అంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు చూపించిన ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేసరికి మాది వేరే సెంటర్ కదా టెన్త్ ఎప్పుడైనా వేరే సెంటర్ కదా పోనీలే ఉ